హలో
హలో
గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గు మార్నింగ్
ఏం చేసాను ఇప్పుడేన్ లేసింది.
ఆ ఇప్పుడే లేస్నా
ఊ ఏమింత తొందరగా
ఏమో మెలుక వచ్చింది.
ఊ
హలో
ఆ చెప్
హలో హాలో అక్క వచ్చింది. హలో వినీపిస్తందా ఊ చెప్పు చెప్పు
ఎంలే
ఏం చేస్తున్నావ్ పో హు తింటన్నావ్ ఏం తింటన్నావ్ ఈ టైమ్ లో
మూంగ్ డాల్
మూంగ్ డాల ఏమీ ఆకలేస్తాందా
ఊ ఆకలేస్తాంది. ఆ ఆకలేస్తాంది. తిన్న తిన్న
ఆ
అయినా అరిగిపోయింటుంది.
బిస్కెట్ తినచ్చు సాల్ట్ అది ఉపవాసం అంటన్నావ్ సాల్ట్ తినద్దు.
నువ్వే కదా స్నానం అందుకే తినేస్తన్న.
బిస్కెట్ తీన్ అంటే స్నానం చేసి పెట్టుకొని తర్వాత ఫాస్టింగ్ అంటావా ఆ ఊ సాల్ట్
సాల్ట్ తిన గుడ్దు
మూంగ్ డాల్లో సాల్ట్ వేస్ధారు కదా
ఊ ఇంగ అయిపోందే ఉపవాసం
అయిపోయిందా ఉప్పవాసం
ఇంగ తినగుడుదు కదా
ఆ బిస్కిట్ తింటావేమో తిను
ఊ
త్యాల్ల బిస్కెట్ బిస్కెట్ తినవేమో
బిస్కెట్ ఆ ఆలోచిస్తా
ఆ ఆలోచంచు దేవుడేవి ఫాస్టింగ్ ఉంటే నీకు అది చేస్తా ఇది చేస్తా అండు నువ్వు
ఉమ్
ఏమనుకున్నా చేస్తాడు
ఉమ్
నేను అది నమ్ముతా నేనప్పుడు ఒకప్పుడు ఫాస్ట్ ఉంటా అంటి అందరు అట్లనే తిడతాండ్రి నన్ను
మ్
సో ఇవైతే ఉండదు ఒక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ అయిందిలే
ఉమ్
అప్పుడు టువెల్ వరకు ఉంటావుండి వాటర్ ఇంకా వాట్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటా ఫ్రూట్స్ ఏం తినను ఫ్రూట్స్ లో అటి పండు ఒకటి తింటా అర్టి పండే శివుడికిష్టం కదా అని
ఉమ్
శివుడికి నైవేద్యం లాగా నాకు నైవేద్యం
ఊహూ
హూ
నాకెప్పుడు స్కూల్ నుండి అలవాటు
ఆహా ఓకే ఓకే
అంటే అప్పుడబ్బుడు తినే తినేస్తా
ఆ దేవుడేం చెప్పడు మనం పెట్టుకునేటివే ఇవన్నీ
అదేమో నిజమే
అ దేవుడికి అదేంది గ చేస్తే చాలు
ఆ నేను ముందుంటాంటినా మళ్ళా నేను ఆపేసిన కొద్ది రోజులు
ఎందుకు
ఏ ఆపేస్తీ
అవునా
మళ్ళా నేను
మ్ హూ ఆ
మళ్ మళ్ళా గొమ్మునైపోయినా తిను అదే ఫాస్టింగ్ పెట్టుకోకుండా మళ్ళా మా అమ్మ ఉంటాంది మా అమ్మ స్టార్ట్ చేసింది ఆ
అందుకు ఇద్దరు స్టార్ట్ చేసినవ
అట్లేం లే మళ్ళ ఉండాలనిపించింది
ఉహు
మళ్ళా స్టార్ట్ జేస్నం
అప్పు ట్వెంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వెంటీ లో సాట్ టర్డే మండే సాటర్డేనే లే అప్పుడు ఇంగ శివున్ శివభక్తురాల్ని కాదు. ఆ సాటర్డే ఎక్కువ ఉంటాంటి వన్ వరకు తినకుండా చి టువల్ వరకు ట్వెల్త్ నుంచి టువల్ వరక్ క్కువ దినను
మ్మ్ హ్మ్
ఆ రోజు దోశలేస్సార్ మాకి మా ఫ్రెండ్స్ ఏం చేస్ తాండ్రి అంటే నేను లేషిన నేను దెచ్చుకుంటా దోశలు మఫ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ ఫ్రెండ్స్ తెచ్చి పెడ్తారు ఎప్పుడు ఎప్పుడ్ టువల్ అయితుందా అయ్ ఉంటరు మా వాళ్ళు
మ్మ్
వాళ్లు ఐతానే
మ్మ్ మధ్యాహ్నమా
ధ్యానం టువల్ అయితానే తింటా ఆ దోశల్ తింటా
మ్మ్ హ్మ్
దోసపిచ్ దోసపిచ్చి ఎక్కువలే నాకి
హ్మ్ నాగ్గూడ
అందుక్ మ్మ్ హా బా జేస్సండాం ఓ ఆంటీ హాస్టల్లో ఆంటీ
మ్మ్ హ్మ్
ఆ బాగుంటాయి సెట్ దోశలు ఎస్తది తెచ్చుకో తినేది పడుకూడేది
ఉహు
బాగుంటా అన్న ఏమంటే అప్పుడు నా ఫ్రెండ్స్ ఇద్దరు వైశు దాసు సో చికెన్ తక్కువ తినేదాన్ని వెజ్ వాళ్ళు తినారు కదా,
ఊ
ఆల్మోస్ట్ ఇంటికెళ్తనే నాన్ వెజ్ తింటా హాస్టల్లో తినను ఉహు అట్లా ఉంటా
హు
ఆ హ
మాయమ్మ ఇప్పుడు కూడ అరుస్తుంది ఏం అవసరం లేదు నేను ఉంటాను అన్నగదా అని,
ఆ ఉండొచ్చు ఏమో ఆ
మాయి అమ్మ ఫాస్టింగ్ ఉంటది కదా,
అవునులే
నేను ఉంటానను కదా నువ్వేం ఉండద్దులే అని అరుస్తుంది
ఉహు
మా తీసుకుపోతా అటను కదా అని హగోసారి ఆఫ్టర్నూన్ వరకు అంటే ఓపికని బట్టి ఉంటుందిమాయమ్మ,
ఫ్రూట్స్ ఏ తినదు ఆ
ఆహ ఏం తినలే
అవునా
ఇంట్లో అభిషేక్ కం చేస్తుంది
ఆహా
శివుడు ఉన్నాడు ఇంట్లో
అవునా ఏం శివలింగమా
ఆ శివలింగం అండి
ఓకే ఓకే ఏమి ఏమీతు
ఇది నాకు ఏదో తిలియదు గాని ఆ గుళ్లా ఇచ్చినారంట గుళ్ళనే ఆడో తెలిదు ఇచ్చినారంట రెండు ఉన్నాయి శివలింగాలు
ఓహో ఓకే
అది గ్లాస్ టైప్ గ్లాస్ది ఉంటుంది. ఏద టైప్ ఆ టైప్ లో ఆ
నేను తెచ్చుకుందాం అనుకున్నా. మా డాడీ వద్దు అన్నాడు.
ముందు ఎవరో చెప్పన్నారు నాకు అది పెట్టుకోకూడదంట. శివలింగము అని
రోజు రోజు చేయాలంట శివలింగం ఉంటే అభిషేకం.
రోజూ చేయాలంట ఏం మా అమ్మ అట్లేమి లేడా
కానీ శివుడికి రోజు చేయలంట. ఆ
ఏమో మండే మండే చెయ్యదంట
మండే మండే ఏం లేదు, రోజు ఇప్పుడు మీ మమ్మీ రోజు స్నానం చేస్తుంది కదా. దీపం పెడతారు కదా, అప్పుడు ఏం చేస్తంది అంటే ఒక రోజు నీళ్ళతో అభిషేకం చేయమను, ఒక రోజు కొన్ని పాలెసి నీళ్ళతో అభిషేకం చేయమను, పసుపేసి నీళ్ళలో అభిషేకం చేయమను, కుంకుమ వేసి అట్లే చేయమను
ఉ
ఒక రోజు పువ్వులు గులాబీల దాంట్లోకేసి నీళ్ళలో నీళ్తో అభషేకం చేయమను నిండు బిందనీళ్లతో అట్లా వేస్తే మంచిది. దో శివడుది సోంగ్స్ ఉతగా అయినా చేయన
ఉమ్ ఎమ్మో ఆడ మా పూజారి ఉన్నాడా మా గుడ్లో మాకు ఒక గుడి ఉంది సప్ రెండు శివు శివాలయమే
అవునా
ఉమ్ అ ఆయనా పూజారీ
నేను చెప్పిందా చేసుకోచ్చాను
ఆ చేసుకోవచ్చని చెప్పింది
హ్మ్
తి సోమవారం సోమవారం చెయండి అన్నారంటా
అవునా
ఉమ్
అరటిపండు పెట్టవా మండే మండే మంచిదతని శివున్
అవును పెడుతుంది నైవేద్యం ప్రత్తిరోజ్ జు బెడతరు మా ఇంట్లొ
మేము కూడా వెళ్తాం
అ రైస్ జేష్నా గుడా రైస్ కొంచెం బెట్టి మళ్ళా దాన్ పైన చక్కెరేస్తాం లేదంటె బెల్లంబెడతం దోస బోసి దోసా చెక్కెర పూరి చేస్తే పూరి చ క్కర చపాతి చెస్తే చపాతి చక్కెర అట్లా ఎస్తం
ఏం లేదు గానీ ఫ్రూట్స్ రోజు బెడు తం డ్రై ఫ్రూట్స్ బెడతాం ద్రాక్ష బెడతం ఎండు ద్రాక్ష
అ
లవ్వు
ఉహు
హావి బెడ్ త్తొం రోజు
ఉమ్
అవును
అల్ల మా డాడీనే తినేదది పొద్దున్నే మాత్రము మా డాడీనే పూజ చేసేది
ఉమ్ మా ఇంట్లో గూడంతె మా డాడీనే మార్నింగ్ చేస్తడు ఈవెనింగ్ నేనున్నను రోజ్ నేన్ చేస్తా మా మమ్మీ ఉంది. ఇప్పుడు మా మమ్మీ తీసుకుంటుంది.
అంతే సేమ్
ఆ
మాకు ఎట్లా తెలుసిన కిటికీ కిచెన్లో దేవునిరూము
మాది అట్లే కిచెన్, అంటే కిచెన్ కి, దేవుని రూమ్ కి ఓక గోడ కట్టిచ్చు కిచెన్ లో కిచెన్ లోని దేవుడు్రూమ్
హ
అట్ల
మేము ఓ పీరియడ్ ఐతం కదా అట్లే తిరుగుతా ఉంటామా
ఆ
ఇంకా అప్పుడు క్లోజ్ చేసేతారు